హలో హాయండి
హాయ్ అండి బాగున్నారా
న్నమ్ మీర్బాన్నార
హా బాగున్నామండి
ఆ తిన్నామండి మీరు
ఏంటిదండి ఇవాళ స్పెషల్
ఈ ఈ రోజు మాది బెండకాయ్ చారు అండ్ బెండకాయ ఫ్రయ్
బెండకాయ్ చారు అండ్ బెండకాయ ఫ్రై ఆ
ఆ ఆ
డిఫరెంట్గుందండి కాంబినేషన్ బాంటయా ఈ
ఇ కాంబినేషన్ అ అదు బెండకాయ ఫ్రై వచ్చే మార్ర్నింగ్ మా హస్బెండ్ దత బాక్స్ లో చేస అ అది కొంచెం ఉండే ఇంకా కొన్ని బెండకాయలు ఉంటే మా పాపకు దాన్ని బెండకాయ చారులాగా చేసాను
అవునా
అ
ఆ
పాపకు ఫ్రై ఎక్కువ తినదు అంటే చారు ప అట్లాంటి సాంబార్ లాంటివి బాగా ఇష్టం
అవునా ఇంకా ఏం సంగతులండి పనులన్నీ అయిపోయాయా
ఆ ఇయిపోయా ఎ మీ
ఆ మార్నింగ్ లో అయితండి ఈవినింగ్ ఉన్నాయి ఇంకా
ఈ రోజు మీ స్పెషల్ ఏంటి
ఆ అదే ఇవాళ వ చేసేసి మీకు పండుమిర్చి పచ్చడి తెలుసా
ఆ తెలుసు తెలుసు పండు మిర్చి పచ్చడి
ఆ అదండి పన్నమిీచ్చి పచ్చడి ఇవాళ మాది
అవున హమ్ టే ఎంటి అదేనా మీరే చేసార అది అంత్ త తెల్వద్ పచ్చలాగా పెడతారు కదా
సీజన్ కదండి సమ్మర్ సీజన్ కదా
ఆ అదె నిల్వపచ్చలాగా పెట్టుకుంటారు
ఆహా అదె ఆ ఇవాల్నే తీసుకొచ్చి మ మమ్మీ పచ్చి పట్టించింది అనమాట ఇంకా కరీస్ ఏం కుక్ చేయలేదు అదే ఎసుకుని తినేస్నం అందరం. ఆ చాల్ రోజు తర్వాత కదా ఈ సీజన్ స్టార్టింగ్ పచ్చడ ఇది సొ అందుకనే అందరం గా ఎగ్స్ కొడుగుడ్లు ఉడక పెట్టుకొని పచ్చడి ఎసేసుకొని తినసా ఈవినింగ్ ఇగ ఏదో ఒకటి కుక్ చేయాలి.
ఈయన్
టీ తాగ
అమికే మా రాదు
అది ఈ మా మమ్మీ ఫైవ్ కేజీ ఆ ఫైవ్ కేజీస్ పండుమిర్చి తీసుకుందండి హలో వినిపిస్సుందా పై కేస్ కేజీస్ పండుమిర్చికి ఒక కేజీ ఎల్లిపాయ్ తీసుకుందండి
ఉమ్ ఆ ఫై కేజేస్కి ఒక్క కేజి ఎల్లిపాయా
ఆ కేజీ ఎల్లిపాయ్ తీసుకుంది ప్లసా ఉప్పు ఒక హ హ హ ఆ హ ఫ్ అన్ అంటే దానికి త సరిపడా తీసుకుంది తీసుకొని అవి మన గ్రైండర్ టది కదా అండి పట్టేవి పచ్చళ్లు పట్టేవి దానికి ఎసేస్ ఇంకా తే అండి ఇంకేం ఎయలేదు అందులో నార్మల్ గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకొని తినేయచ్చు.
అన్ అంటే మా సైడ్ ఎట్లా మా దగ్గర ఎస్తరంటే ఆ పండు మిర్చ్ చ్చి దానికి కొన్ ఒక కేజి పండుమిర్చికి ఆ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఆ
ఆ చింతపండు కూడ తీస్ కుందండి, అంటె దగ్గరుండి నేన్ చూలేదు కొంచం పుల్ల పుల్లగా తా ఉంటుంది అంటే నేన్ చేయలేదు అన్ని నిన్న మా మమ్మీ తీపిస్తుంటే అది తెలుసు నాకు అంత క్లియర్గా డీటెల్డ్గ తెలీయదన్నమాట
హమ్ అదె అట్లనే మ మేమైతే అట్లనే చేస్తము, కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుంటాము, ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర
ఉమ్
సి గ్రైండ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసి ఇంకా కొంచెం కొంచెం తాలింపెస్కుంటం అంటే కొంచెం తీసి మిగిలింది స్టోర్ చేస్ వచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం బూజు లా బ్లాక్ అవ్వడం కాదట
అవునండి మా మమ్మీ కూడా ఫ్రిడ్జ్ లోనే పెడుతుంది ఇంకా అదే కాదు ఇంకా ఫ్రిడ్జ్ లో కారం చింతపండ్ అన్నీ పెడుతది మా మమ్మీ
ఆహ నేను కూడా పెడతా కానీ మా ఫ్రిడ్జ్ అంతా మరి ఇక స్టోరేజ్ నిండిపోతది కారం అవన్నీ పెడితే ఇం
అంటే ఇగా కారం బయట పెడితే నల్ల బడతడనేస్ ముందు చెప్తదా అండి అట్లా పెడ్ చింతపండు అయినా కానీ అట్లే అనేసి పెట్టేస్తది ఫ్రిడ్జ్ లో మొత్తం ప్యాక్ చేసేసి ఈ కూరగాయల ర్యాక్స్ ఉంటాయి కదా తీయకుంట మోత్ మొత్తం ప్యాకింగ్ చేసేసి పెట్టేస్తది ఇగా ఎప్పుడన్నా కావాల్సినప్పుడు కొంచెం కొంచెం ఇంక బయటికి బాక్స్ లల్లా తీసుకుంటా ఉంటది నాదే ఫ్రిడ్జ్ కన్నా ఇదేమంటలు బాగుంటది మా ఫ్రిడ్జ్ ని
ఆ నేన్ కూడా చింతపండు ఫ్రిడ్జ్ లోనే పెడతా
అవునా ఏమో అండి అవును ఇంకా ఏం సంగతులండి ఈవినింగ్ టీ అయిందా టీ కాఫీ
ఆ లేదు ఏం తాగలేదు ఏం తాగన అంతగాటి
అవునా
హ
ఈవినింగ్ కి అదే కర్రీ ఆ మళ్ళీ వేరే సపరేట్ ఏమైనా కుక్ చేయాలా
లేేదు ఈవినింగ్ బయటికి వెళ్దామనే అన్నారు మా హస్బెండ్ అనుకుంటున్నాం
లంచ్ ప్లాన్ చేసుకున్నారా
అంతే కూర్చుం మా ఇంటి దగ్గర ఇక్కడ ఒకటి ఫీస్ట్ లా జరుగుతుంది చాలా బాగుంటుంది ఇవాళ అంటే ఇవా నిన్న ఇవాళ రేపు త్రీ డేస్
ఎనఫ్ దినపల్లి అవచ్చు కదా
ఫీస్ట్ ఫీస్ట్ అంటే ఒక ఫెస్టివల్
పీజ్ ఆ
ఫీస్ట్ ఫీస్ట్
కేసుకా అంటే ఏం చేస్తారా అండి
ఫీస్ట్ అండి ఫాతిమా ఫీస్ట్ అని అంటారు ఇక్కడ
అవునా
బాగుంటుంది ఈవినింగ్ వెళ్ళి అంటే జాతర అంటారు కదా అట్లా ఇందులో కూడా ఉంటుంది
అ అవునా
బాగుంటుంది అయితే వెళ్దామా అన్నారు అది మీరు చూడాలి ఇంకా రాలేదు బ పనిండి బయటికి వెళ్ళారు ఏ టైంకి వస్తారో
ఆహా
బాగుంటది అన్ని ఇ ఆల్మోస్ట్ జాతరలానే ఉంటది మంచిగ ఉంటది
జాతర్లా ఉంటదా
కాదరండ గుర్తొచ్చింది ఈసారి మీరు మేడారం జాతరకు వెళ్ళారా
లేదండి నేను వెళ్ళలేదు ఈ ఇయరు నెక్స్ట్ యా యా మళ్ళా మద్యలో వచ్చే జాతరకు వెళ్ళాలి
మీ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్నారా మరి
మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళలేదండి ఇక నేను వెళ్ళలేదు వాళ్ళు కూడా వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళు వెళ్ళారు
లేదు బాగుంటుంది
ఆ బాగుంటదండి వెళ్తాం లే ఇంటికి అని ఎవ్రీ ఇయర్ వెళ్తాం ఈ ఇయర్ మిస్ అయింది
అవునా
శరన్న వెళ్ళా మీరెళ్ళారా
ఆ వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము బాగుంది మే అంటే మేము ఒక ఆ వన్ వీక్ ముందే వెళ్ళాము ఎందుకంటే మా పాపను తీసుకొని అందులో చానా ఇబ్బంది అవుతుది మళ్ళీ మా హస్బెండ్ కి లీవ్స్ దొరకవని ముందు సండే అంటే ఒక ఫోర్ డేస్ ముందు సండే రోజు వెళ్ళాము
ఉమ్ ఎన్ని అవర్స్ ఓ టూ టూ నైట్స్ స్టే చేస్తారా అండి
ఆ లేదు ఉ మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి నైట్ నైట్ నై ఎయిట్ లోపు వచ్చేసాం
ఆ మేము వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఒక వన్ డే వన్ టూ డేస్ స్టే చేసి వస్తాం అండి
అంటే మేము ఆడ జస్ట్ మీ నేను మా హస్బెండ్ మా ఇంటి పక్కన పాప మా పాప మా ఇంటి పక్క పక్కన వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు
అవును
అంతే ఎక్కువ ఎవ్వరం వెళ్ళలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వెళ్తామా వెళ్ళమా డౌట్ అనుకోకుండా రెడయి వెళ్ళినాం మాప్పుడుదాకున్నాం ముందు రోజు నైట్ ప్లాన్ వేసుకున్నాం ఇంకా మార్నింగ్ త్వరగా త్వరగ లేచి రెడీ అయి ఎయిట్ లోపు స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి
మేము అట్లా కాదండి మాది పెద్ద ఫ్యామిలీ యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మమ్మ మా ఇద్దరు మామయ్యలు అందరం కలిసేసి మం చిగా కార్స్ మాట్లాడుకుంటాం కతం ఆ ఇక ఈ రోజు మా ఆ మార్నింగ్ అని ఆఫ్టర్నూన్ వరకు స్టార్ట్ అయ్యామంటే ఈవినింగ్ వరకు అక్కడ రీచ్ అయితాము ఇంకా గానైట్ మొత్తం చిన్న సైజు టెంట్ లాగా ఏసేసుకొని అక్ క్కడే అందరం పడుకొని ఎర్లీ మార్నింగ్ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళేసి స్నానం చేసి మళ్ళా అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు ఉంటాయి కదా ఇలా బంగారం ఇచ్చుడు అలా ఏ బ్రియర్ ఇస్తారన్మాట ఎవరొకరు
ఆ
ఊహు ఇంక మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా మేకని తీసుకొని వెళ్తాం తీస్కెల్లి ఇంకా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి ఇంకా బయటికిగ అక్కడ టెంట్ అవన్నీ తీసేసి అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయి పోతాం మాది ఎప్పుడు ఎవర్ స్పాట్ ఉంటది అనమాట మేడారం నుంచి రిటర్న్ వస్తాన్టే కింద నుంచి ఒక ఫ్లో పోతదండి వాటర్ ఫ్లో
ఆ అవును తెల్సు
కింద నుంచి వెళ్తా ఉంటది ఇక అది మాది ఎప్పుడు ఎవర్ స్పాట్ అది ఎవ్రీ ఇయర్ అక్కడికెవెళ్ళేసేసి వండుకొని తినేసి వస్తాము అనమాట ఇక అక్కడ మా ఎళ్ళేసేసి ఇగా కటింగ్ అది అంతా బయట చేపించుకుంటాము మేక కట్ చేస్తాంగా కట్టింగ్ అంతా బయట చేపిచ్చేసేసుకొని ఇంక అక్కడ వండుకొని తినేసి ఈవినింగ్ వరకు చిన్నగా మళ్ళీ రిటర్న్ అవుతాం
అవును
ఈ ఇయర్ నుండే మేం మిక్స్ అయినం
అరే అండి
సరే